అన్నా
హలో
హలో
హలో
హలో హలో.
హలో
హలో ఏం చేస్తున్నారు.
ఏం లేదండి మీరేం చేస్తున్నరు.
ఏం లేదు కాలిగ ఉన్నమండి మా బాబు కింద పడ్డడు. ఏడుస్తున్నడు. ఆ ఇప్పుడే కింద పడ్డడు మీకు ఫోన్ చేసినా ఆయన సడన్ల ఎళ్ళి కింద పడ్డడు. బాగ తీట పనులుచేస్ తండి.
ఆ పిల్లలనంక అలా గే ఉంటదిగా అండి చూసుకోవాలి.
చూసుకుంటున్నా కానీ నేను చూడనప్పుడే పడుతున్నడు.
అవునా.
అవును.
హుమ్
ఏం చేస్తున్నారండీ రోజు.
ఏముందండి ఖాళీ పిల్లలు స్కూల్సు
ఆ మొన్న ఉగాది పండుగ ఎలా జరుపుకున్నారు?
పండగ ఏముందండి రొటీన్ ఎప్పట్లాగే.
అవునా. బచ్చాలు చేసుకున్నరా? ఆ చేసినాం.
చేసిరా మేము కూడా బచ్చాలు చేసినమ్, పచ్చడి చేసినమ్.
ఆహా
హుమ్
మేము గూడా బచ్చాలు చేసినాం.
హుహ్
హమ్
పెంగ్ ఎల్లారా మరి
షాపింగ్ అంటే ఏం వెళ్ళలేదు కాబపోతే ఆన్లైన్ షాపింగ్ చేస్తా ఉంటాం ఇంటి దగ్గరు ఉండి కలిగున్నపుడల్లా
అవునా ఆన్లైన్ షాపింగ్ చేస్తారు ఆన్లైన్ లో బాగుంటాయా అండి
ఆ కొంచెం బెటర్ కాబపోతే డబ్బులు ఎక్కువ పెడితే మంచిది వస్తాంది ఐటమ్ హమ్ తక్కువ పెడితే తక్కువ డబ్బుల పిం కొద్ది రెట్టి లెక్క
అంటే మనం వెల్లి చూసిన దానికి ఈ ఆన్లైన్ దానికి తేడా ఉంటది అంటారు కదా
ఉంటది కాని మనం ఒకవేళ థౌసండ్ అట్లా పెట్టి అంటే థౌసండ్ తగ్గట్టు వస్తాంది వాస్తవానికి అంటి ఆ కూడా మనం మోసం చేయదు కదా డబ్బులు ఎట్లా పెడితే అట్లనే చేస్తుంది అది కూడా
హ
కొన్నమో కరప్ట్ ఉంటానే మనం కొన్ని ఏమో త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ లా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా అ మామూలుగా వస్తాయి కదా మామూలుగా వస్తాయి ఎక్కువ రేటు పెడితే ఖచ్చితంగా మంచిదే ఇస్తారు వాళ్ళు కూడా ప్రోడక్ట్
ఓ ఆన్లైన్ లో కూడా అదే ఇంతకు ముందు అదు కాని ఇప్పుడైతే బాగానే ఉంటుంది అంటారు
ఇప్పుడు ఎక్వవరీ ఇవస్ మొత్తం ఆన్లైన్ షాపింగ్స్ ఎక్కువనాయి కాబట్టి అందరు నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు కూడా మోసం చేస్తారు స్టేలేరు
ఆ
ఊ
శారీస్ తీసుకున్నారా వర్షాలు ఏం లేవండి
అవునా ఎంత అతుందా
ఆ ఫుల్ ఎం ఉన్నదండి అసలుకి ఆ సమ్మర్ స్టార్ట్ అయింది కదా ఎండ బాగున్నది
మా దగ్గర కూడా ఫుల్ ఎండ కొడుతుంది అసలు చెట్ల దగ్గరే కూర్చుంటున్నాము అందరం
ఉ ఈ ఎండాకాలం మొత్తం చెట్లు ఉంటాయి కొంచెం బెటర్ చెట్లు లేకపోతేనే కష్టం
అదే అదే మా పల్లెటూరు కాబట్టి చెట్లు దగ్గర కూర్చొని అందరం ముొ చెట్లు పెట్టుకుంటా ఉంటాం
ఇట్ల కింద చల్లగానే ఉంటంది
చల్లగానే ఉంటుంది
హ
పల్లెటూరికి ఎన్నో సిటీరికి ఏమన్నా డిఫరెన్సెస్ చెప్తారా
ఆ చాలా తే చాలా తేడా ఉంటదండి పల్లెటూరుకిది సిటీకి సిటీ లో కనీసం ఉన్నావా తిన్నావా అని అడిగే వాళ్ళు కూడా ఎవరు ఉండరు అదే పల్లెటూరులో అంటే పక్కనయినా వా ఉన్నావా తిన్నావా ఏం చేసినా అని అడిగే వాళ్ళు ఉండరు కనీసం పట్టించుకునేటోళ్లు కూడా ఎవరు ఉండరు ఈ సిటీ లో ఉన్నామా అంటే జాబ్ చ్చసామా ఉన్నామా అంత మటుకే గాని సిటీ కన్నా పల్లెటూరే బెటర్
బెటర్ మన ఇంట్లో ఏదైన అపద వచ్చిన ఎవరు రారు సిటీలో అయితే అదే పల్లెటూళ్ళ అయితే పది మంది వస్తారు
ఆ పల్లెటూర్లో ఉ అంత మంచి చెడు అడిగే వాళ్ళు సిటీలో ఉండ
వుండరు ఎవరి స్వార్థం అళ్ళకు ఉంటంది కదా సిటీలో ఉండే వాళ్ళకి మళ్ళీ మామూలుగా చెట్లు పెట్టుకు కోడానికి కూడా ఇక్కడ మనకు కూరగాయలు కూడా అన్ని వెళ్తాయి పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోల్సి పల్లే టూర్ టుల్లాల
ఉ సిటీల అయితే ప్రతి తి కూరగాయ కొనుక్కోవాల్సిందే అక్కడంటే ప్రతిదీ పెట్టుకోగలుగుద రు కొంచెం ఆ తెచ్చుకోగలుగుతారు ఆ ఇక్కడ కనీసం ఏది లేదన్నా పక్కనోన్ని అడగడానికి కూడా ఉండదు ప్రతిది రూ బాయ కొనుక్కోవాల్సిందే ఉ
చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి అసలు పల్లెటూరులో ఉండే నేచర్ ఇక్కడ ఉండదు
అక్కడ మనీ ఉంటది దానికి తగ్గట్టు ఖర్చు ఉంటది మన దగ్గర ఇప్పుడు పల్లెటూరులో సంప సంపదానా తక్కువ ఉన్నా గాని దానికి తగ్గట్టు కొంచం జీవితం అన్నా సంతోషంగా ఉంట అ సిటీలో అలా ఉండది చేస్త అయితనే రేపు గడుస్తది అన్నట్టు ఉంటది
హ్మ్మ్
పల్లెటూరులో చేయకపోయినా మనది అంటూ సొంతం అన్నది ఉంటది కాబట్టి వేరు ఇక్కడ సిటీలో కట్టాలి కట్టాలి రెంట్లు కి అన్ని ప్రతిది అమౌంట్ మీద ఆధారపడి ఉంటది కాబట్టి ఉ దాని వల్ల తప్పదు ఉరుకులు పరుగుల జీవితం
ఉ హూ
హ్మ్మ్ ఇంకా
ఇంకా ఏమున్నాయి మాముూలుగా రంజాన్ పడుగ ఏమైనా సెలబ్రేషన్ చేసుకున్నారా
అలా ఏం లేదండి ఇక రంజన్ మనం తెలుగు వాళ్ళం కాబట్టి రంజాన్ ఏం చే తీసుకలేం కద
అయితే నేనంటే మా ఇంటి దగ్గర ముస్లిం వాళ్ళు ఉంటారు అంటే ముస్లిం అంటే దుదేకుల వాళ్ళు ముస్ లేదు కాని వాళ్ళ వాళ్ళకిిన్నికి వస్తాని సబ్బు అంటారు కదా అట్లా అయితే మా వాడకు ఉన్నారు చాలా మంది అ మా ఒక ఫిఫ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ నుండి వాళ్ళు తీకొస్తారనమాట సేమయా ప్రతి ఇయ్యరు వాళ్ళ ఒరు కాదు ఒకరి వెనక ఒకరు చాలా మంది సుచిస్తారు అన్నమాట అందరు పంచి పెడతా ఉంటారు కదా అందరు బాక్స్లో తీసుకొచ్చి ఇచ్చిపోతా ఉంటారు ప్రతి ఇయర్ తినేదాన్ని నేను ఇక్కడ పెళ్లి చేస్త కొండూకా మోిన గాగానా క మా దగ్గర లేరు వాళ్ళు ఉండరు తక్కువ ఉంటారు ఇంక ఎవ్వరు ఉండరు కాబట్టి మేమే చేసుకుంటా ఉంటాం ఇక ఆ టైంకి ఇక నిన్న మొన్న ఉందని రోజు మా ఇంటికి చాలా మంది తీసుకెళ్ళలిరట అందరు ఫోన్ చేస అన్నారు మీరు వస్త బాగుండు కదా వస్తే బాగుండు కదా అంటే ఓన్లీ సేమియా కోసం ఏం వస్తె
ఇ కొన్ని అనిపిస్తాయి కదా ఎప్పటికి ఇచ్చి ఒకసారి లేకపో పోయే సార్కి వాళ్ళకు లేరు కదా అన్న ఫీలింగ్ తోని వాళ్ళు అదిగుంట
అదే వస్తే బావుండు గా వాళ్ళకి అదే పెద్ద పండగ కాబట్టి వాళ్ళకి అ స్పెషలు మానేకేమో గాదెముంది లె సేమయాల అ కదా అనేస్ అనిపిస్తుంది
ఉ సేమ్యని అనిపిస్తుది గాని దాంట్ ఇట్లానే ఎంతో ఆ వాళ్ళకు మనకు క్క రిలేషన్ ఫ్రెండ్షిప్ అన్నది బాండింగ్ ఉంటది కదా. ఉమ్
వాళ్ళు అది అందరు పంచి పెట్టడం, అసలు వాళ్ళు బిర్యానీ లాంటివి చేసుకోవడం తినడం అవన్నీ ఉంటా.
మన పండగల మన పండగలన్నా వాళ్ళు, కూడ బానే రెస్పెక్ట్ ఇచ్చి పండగలు మాకు పెట్ ట్టండి మేము వస్తం, మేము చూస్తం అని మాట్లాడతరు. నాకు చిన్న ఉన్న అప్పుడు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అప్పుడు వెళ్ళేది వాళ్ళ ఇండ్లలోకి. వెళ్లడం, తినడం, చేయడం కానీ ఆ పెద్దగా అయిన తర్వాతకు వా ఆ ఆ సర్కిల్ ఫ్రెండ్సే లేకుండ అయిపోయారు.
అవునా మాకున్నారు ఫ్రెండ్స్ ఉన్నారా. మంచినే ఉంటరు వాళ్ళు
ఆ కానీ ఫ్రెండ్షిప్ చెత్తే బాగా బాండింగ్ ఉంటది. లేకపోతే వాళ్ళతోన్ డేంజర్ అంటా.
అదే అదే వాళ్ళైనా, ఎస్టి వాళ్ళైనా అంటా ఉంటరు గానీ,
ఉ అందరితోని కలవడమే కదా ఈ ఇప్పుడున్న జనరేషన్. ఎండ ఏ రోజు మనది కాదు కాబట్టి. ఉన్ననీ రోజులు హ్యాపీ హ్యాపీగా ఉండాలి. హ్మ
మేమొన్న తీస్తున్నాం ఉగాది కంటే ఏం చేయలేదు అసలు నాకు బచ్చాలు చేయడం అంటే తెలవదు. కాకపోతే నా పెళ్ళైన కొత్తలో ఒ ఏం జరిగిందంటే బచ్చాలు చేయడం అనే అన్నారు వీళ్ళు అంటే మా సైడ్ చేసుకోరు. చేసుగోరు కానీ తెలం లేదు మామలుగా అప్పాలు చేస్తారు. మడగ పూలు, గారెలు, అరిసెలు లాంటివి చేస్తారు. కానీ ఇవి చేయరు అనమాట.
ఆహా ఉగాది అంటే బచ్చాలు పచ్చడి ఫేము ఉ
సరైన విషయం తెలియదు అసలు నాకు గో పెళ్లైన కొత్త లో ఫస్ట్ పండగ ఇక్కడే ఉన్నా నేను బా ఉన్న సాయంత్రం నన్న మా అత్తమ్మ దంచం అని చెప్పింది పప్పు దంచమని మెత్తగా పెట్డి నెను తెలవదా సాలు అది ఎట్ల దంచుతారో హా దంచిన మో మొత్తం మళ దాని బెల్లం కూడా ఏమన్నా బెల్లం తెచ్చిస్తే బెల్లం దే మొత్తం బాగా వాటర్ వాటర్ అయిందనుకుంటా ఆ మొత్తం వాటర్ వటర్ అయితే అట్లనే దంచుతానే ఎట్లా కూడా తిట్టినిక గట్ట నస్నానమ ఏంది అసలు తెల్వదనే తాగుతావానే అనే సే అన్నది అంతే ఎందుకు అత్తమ్మా ఆ అసలు ఎందుకు అత్తమ్మ ఇది అనేసి అంటే బచ్చాలు చేసుడు అంటే బచ్చాల అంటే ఏంటి అని అన్నా మా ఏరాళ్ ఇట్లా మా బాగా ఇట్లా అసలు తెలియదునికంటే నేను ఎప్పుడు చూడలేదు చూసినాఅని ఇట్లచేస్తున్న ఆనేసి అని అంటే మా బాబాయ్యో టె గిన్నెలా వడపోసి చున్నీ వేసి వడపోసిని మొత్తం ఆ పిప్పి లాంటి తీసి ఇ బచ్చాలు తీస్తాం ఇ బచ్చాలు చేసా ఇంక అప్పుడు అట్లా జరిగి యింది మల్ల అప్ప నుండి ఇప్పు వరకు ఎప్పుడు నెను బచ్చలు చేయలేదు
ఇప్పటి వరకు
చేయలేదు ఎప్పుడు చె ప్రతి పండగ అమ్మవాలంటికన్నే ఉంటారా నా లాస్ట్ ఇయర్ కూడా అక్కతిసుకొచ్చింది వాళ్ళ అమ్ అత్తమ్మ చేస్తాదాట అక్కడ చేసుకొని వచ్చింది చేసుకొస్తే తిన్నా బాగున్నాయి అనిపించింది ఈ ఇయర్ ఇక్కడ ఉండిపోయిన ఇగ ఉండిపోయే సారికి
సింది
ఈ మాఅత్త నాకు కొంచె డిస్కషన్ అయింది ఆ ముందు రోజు
అవునా
అనుకున్నా కానీ మాట్లాడునుకున్నాంలే కలిసి
మాట్లాడుకోవడం అది అరు ఇది పండుగలు వచ్చినప్పుడు మాట్లాడుకోవాలి కదా తప్పదు ఇగ నార్మల్ టైమ్ ల ఏది జరిగినా పండుగలప్
అవును మాట్లాడుకున్నాం అయితే ఏమైంది ఇగ చెయ్యాలి కదా అనుకున్నా యూట్యూబ్ యూట్యూబ్ లో చూద్దాం అనేసి అనుకున్నా యూట్యూబ్ లో ఏదైనా ఉంటుంది కదా అని చూస్
అవును యూట్యూబ్ మీద ఇప్పుడు ప్రతి ఒక్కరు యూట్యూబ్ మీదనే డిపెండ్ అయితారు
నా ఫోన్ లో రీచార్జ్ అయిపోయింది ఇంట్లో ఎవ్వరు లేరు ఎట్లా ఎట్లా అనుకున్నా అనుకున్న మామలు పిండి అయితే కలుపు పెట్టినా కలిపి పెట్ అయినా అసలు వచిండు అన్నాడు కదా నాక్ ఓ బచ్చాలు తినడం అంటే అస్సలు నచ్చదు స్వీట్లు తిననుగా నేను నాకైతే పూరిలు చేసి పెట్టండి పూరీలు చేసినా కొన్ని సగం పిండి పూరీలు చేసిన సగం పన్నట్లనే ఉంచినా వంచిన తర్వాతకి మళ్ళీ
ఊ
ఇంటి నుండి సడన్ లీ వెళ్లిపోయిండు ఇక్కడేమో చూసుకుంట చేద్దాం అనేసి అనుకున్నా వెళ్ళిపోయిండు వెళ్ళిపోయినాక ఎట్లా చేయాలనో ఏమో అనేసి మళ్ళా అనుకున్నా మామూలుగా చపాతి లెక్క చేస్తారు దాంట్లో ఇది వేస్తారు కదా అనుకున్నా పప్పు మే త నేన్ మట్ కి పెట్టినా దాంట్లో బెల్లం వేసి మంచిగా ఇ నలచినట్లు చేసిన మళ్ళీ ఇ వాటర్ వా ట్రైన్ ది కాదే
ఒక్కసారి ట్రై చేస్తే అదే వచ్చేస్ ఇత్తది ఇప్పుడు ఉన్న దానికి నేర్చు కూడదం పెేపు కొంచం ఏం దాన్ని ఏం చేయాలంటే పొయ్యి మీద పెట్టాలి పోయి మీద వెడుతే అ ఆ వాటర్ లాగా అయింది అన్నది కొంచెం ఆనకం లాగాచ్చ చిగ్టి అయితుదన గట్టిగా బౌల్ లా వస్తంది దాని మన ం పూరి పిండిలో పెట్టి మన పూరి లాగా చేసేస్తే సరిపోతుది
ఉ తెలియదు కదా అ నసి ఇక చూసిన కదా మళ్ళీ ఇక వడ చిన్ని నాలుగు వరుసలు పెట్టిన మొత్తం అది వాటర్ వాటర్ ఉన్న కాని పెట్టి తీసి మళ్ళా చేసిన ఇక
మొత్తానికి కతే సక్సస్ా ఇ మరి
సయి సాటిస్ఫాక్షన్ అయింది మొత్తం అంతా బాగాన్నలే
ఆహ ఆ చేయట చేయడమే కొంచెం రిస్క్ గాని చేసిన తర్వాత తినాలంటే బాగుంటది ేస్ట్